హలో బాగున్నారా
ఆ బాగున్నం మీరు బాగున్నారా
ఆ బాగున్నా తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏమండి ఇంగా పడుకోలేదా
ఇంగా లేదు నిద్ర రాలే పండుకోలేదు
అవునా మాకు ఈరోజు హాలిడేనా మాకు కు హాలిడే ఈ రోజు మార్నింగ్ నుంచి ఇంకా మూవీస్ చూసుకుంటా బాగా పడుకున్నాము ఇంకా ఇప్పుడు నిద్ర పట్టట్లేదు విష్ణువిన్యాసం జూసాము విష్ణువిన్యాసం జూసము ఏ నేను కట్చల ఇంగా పోతాందది ఇదో టైం పోతంది బ
అ
వును